ఓయ్ హలో
చెప్పర
హాయ్ ర ఎం జేస్రా
ఎ నా బ్లుటూత్ ఏమి వర్క్ అవట్లేదు చార్జర్ పెట్టిసి ఊరికే ఉన్నా బ్లూటూత్ వర్క్ అవ్వట్లేదు
ఎందుకు
ఏమో తెలీదు చార్జింగ్ అయిపోయిందో ఏమో తెలిదు
పెట్టు చార్జింగు
మ్ పెట్టా
మ్మ్
నువ్వు ఎం చేస్తున్నావ్
దొర్లుతున్నా
మ్ హు
మాన్న కాల్, జెసాడ అప్పుడే
ఎమని
ఓ ఊరుకె చేశాడమ్మా, మా అమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నెన్ ఏమన్నా చేశానమ్మా మా మమ్మీకి అని చేశాడ. అంతే మా అన్న వాకింగ్ చేసేక కెళ్తాడా, ఈ టైం లో అడికి టైం పాస్. సవాలంటే, మేము మాట్లాడాలి. ఆడితో
ఆహ మా అన్న కూడా తినేసి, ఒక నైన్ ఓ క్లాక్ లో వెళ్తాడు. హలో కాల్ చేస్తాడు. ఎప్పుడు చెయడు మా మమ్మీకైతే డైలీ చేస్తాడు.
హ్మ్, మా మమ్మీకి ఇప్పుడు చేస్తాడమ్మా, డైలీ వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ. మా మమ్మీకి, మొన్న కోపం వచ్చేసింది. మా మమ్మీ చేస్తుందంట, అప్పుడు లిఫ్ట్ చేయలేదంట. మా మా అన్నతో ఇంకా లిఫ్ట్ చేయలేదంటే, మా అన్న మా అమ్మమ్మ ఇంట్లో గదా ఉండేది. ఇంకా మా మమ్మీ మా అమ్మమ్మకు చేసి, మా అమ్మమ్మ వచ్చి, మా అన్నకి ఇయ్యాలంట ఫోన్ అట్లా మామ్ అర్థమే గాదు, నాకు మళ్ళీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోనే చూస్టాఉంటాడు. లిఫ్ట్ చేయడు, ఫోన్ జేస్తే అందుకే, మా అన్న మా మమ్మీ నాకు లిఫ్ట్ చెయలేదంట, మా అన్న ఫోను నాకు మెసేజ్ చేసింది. నాకు కాల్ జేసి చెప్పింది. వాడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయిద్దానింది. ఎందుకిల అని అడిగితే వాడికేమో వాడేమో ఓ సేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం నేను కావాలి. నేను ఫోన్ చేస్తనేమో, లిఫ్ట్ చేయడు. అనింది. అంటే, ఇంగా సరిపోయిందలేమ్మా అంటున్న ఉమ్ అలా తిన్నారా? తిన్నవా?
తిన్నారా, చికెన్ చేసినాను. మీకు
మ్ తిన్న మా రూమ్, మా రూమ్మేట్ అంటా. నా ఫ్రెడూ రాగి బ చేసుకొని, వచ్చి ఇచ్చింది. తిన్నా. ఉమ్
ఈరోజు టేస్ట్, కూడా బాగ్ ఉండింది.
అవును కదా! నువ్ అది తనిన్ ఉంటే ఇంకా బాగుండేది. మా బానే చేసింది.
నేను తిన్నా కానీ, కడుపు నిండుగా తిన్నా, అందుకే నేను తి ఇంకా
ఎ ఒక ముద్ద తినేస్తే ఇమీకేమో అయిపోతుంది. పెద్ద బిల్డప్ కె బిల్డప్
బనానా కూడా తిన్నామళ్ళి, ఇంగా అది తిన్నక మళ్ళీ అది ఎలా తినేది. అ
ఎవడుతినమన్నాడు. బనానా నిన్ను అప్పుడే
నేను ట్యాబ్ట్ వేసుకున్నా, ట్యాబ్ట్ వేసుకుంటే నాకు ఏమన్నా తినాలి. అది అలవాటు అయిపోయింది.
ఉమ్ ఎసుకుంటున్నావా. కరెక్ట్గా
డే బయ్ డే
ఉ ఇంకా ఎన్ని ఉన్నాయి్
ఇంకా సిక్స్ అయ్యింది ఈ రోజుకి ఇంకొక ఫోర్ ప్లస్ ట్వల్్ ఇవంతా ఖాళీ అయి్యిందిగా వాడు ఏమో చేంజ్ చేస్తా అన్నాడు కదా దానికి వెళ్తా
చెప్పు ఫైనల్ ఇదేనేేను ఇక రాడి నీ దగ్గరకన్నా
ఉ అంతే
ఆసారిగా ఎవడిపోతాడు ఇంకేం క్లియర్ అయిపోయింది ఇక
ఉ
అయినా బాగా చూస ఎడు కదా
అది ఇంత చిన్న టైమ్ లో అంత బాగా చేయడం అంటే
అంటే టాబ్లెట్స్ వల్లే లేరా అంతా
ఆ
ఉ
ట్యాబ్లెట్స్ క్రీమ్స్ అంతే
ఇంకా ఎక్కువ ఊరు ఊరికే టాబ్లెట్లు వేసుకోవద్దు కొన్ని డేసు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వస్తు ఇ ఎక్కువ టాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ అదొక గోళ డుబడాడు
ఆ అప్పుడ అనిపిస్తుంది మొహం ఉండింటే ఉంలే
ఆ డోలో ఇది ఇంకా ఏమబ్బా ఇవేమి కోల్డ్ టాబ్లెట్స్ అవి కూడా వేసుకోకూడదుంటార ఊరు ఊరికే
ఆ ఊరు ఊరికి ఎందకు వేసుకుంటారు జ్వరం ఇస్తే వేసుకుంటారు
అంటే చిన్నగా వచ్చినా వేసేసుకుంటారుగా ఇంకా స్టార్టింగ్ లోనే వేసేసుకూడదు ఎక్కువ
ఎక్కువ అట్లా ఇట్లా కొంచెం టైర్డ్నెస్ ఉందా కుంటారు మళ్ళీ ఎక్కడ జ్వరం వస్తుంద అని ఎక్కుంటారు ఇంకా రావదు వచ్చి వస్తుందేమ
మా అత్తా ఉంది మా అత్తా ఆమె డాక్టర్ వాళ్ళ ఇంట్లో పని చేేస్తున్నామ్మా
ఆ
ఆ డాక్టర్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందంటే ఇంకా డాక్టరు మెడిసిన్స్ అన్ని మీకు ఇస్తారు ఫ్రీగా ఏమన్నా మెడిసిన్స్ అంటే డోలో సి
మా అమ్మమ్మకి ఒక ఆ ఆ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏమోగింద్రా ఆ రోజు పడిపోయిందంటా కిందకి అందు కమ్కి బిపి ట్యాబ్లెట్స్ ఇచ్చర్లే అప్పుడ
ఆ
తగిలింది ఎక్కడో తలకి అది చెప్పి చవాలి కదా బిఏపిి టార్టిఫికెట్సు ట్వంటీ ఏమ మింగేసింద్రా షీట్లు షీట్లే అంటే గుర్తులేదంటా మీకు న్నాను లేదో వసుకున్నాను ఒకటి వెనకాల ఒకటి తినే నింతే అ మళీ ఆస్పట్లుప్పించుకొని వెళ్ళి అ లాస్ అనుకున్నాం వాళ్ళు డాక్టర్సు మమ్మల్ని తిడుతున్నారు అంటే ఇంట్లో వాళ్ళని చూసుకోలేరా అది అమె పడిపోయిందు తెలీదు అంత షీట్లు షీట్లు తినేసింది ఏ ఏ మాత్ర దొరికితే ఆ మాత్ర చిిన చిన్న రోజు
అయ్యోమ్మా ఏ చెప్పుకుండా అలా అంత ఎంతకు చేస్తారో ఏమో
కాచ్ పడిపోయింద్ర ఆమెక్ గుర్తు లేదు ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా పిచ్చి పిచ్చిగా చేసింది ఆ రోజు
ఉమ్ మీగు ఎట్లా తెలిసిపోయింది ఆమె ఎట్ల అన్ని తినేసిందని
ఆ కిచెన్ నుంచి ఒక గ్లాస్ ఎత్కొని వచ్చింది ఆమె గ్లాస్ లో అస్సలు వాటర్ తాగదు సరేనా వాటరు గ్లాస్ లో ఎత్తుకొని వచ్చి ఇలా టైల్స్ ఉంది మా గోడలకి గోడ నిండ వాటర్ చెల్ కో అని పోస్తుంది ఇట్లా
అయ్యా హు
అక్కడ ఇవి ఉండింది చీమలో దానికి చెళ్తున్న బుర్ర చూడు చీమలకి ఎవరన్నా నీరు పోస్తారా దానికేమో అని నేను సోఫా పైన కూర్చొని చూస్తూనే ఉన్నా
ఉమ్
మీ ఆడి నుంచి అరుస్తుంది ఏమైంది ఏమైంది ఏమైందని నేను నార్మల్గా కూర్చుని ఉన్నా అట్లే పడిపోయింది
యే
చేతులు కాళ్ళంతా ఇలా ఇలా చేసాం మళ్ళీ ఆ వాళ్ళు ఏమ్ ఆ తినలేదా అది ఇది అన్నారు ఆమెకి గ్లూకో గ్లూకోసు అది ఇది అంతా యేసిన తర్వాత ఏమో కొంచెం తగలి తలకి తగిలినట్టు అనిపించింది అది ఇది అని ఇప్పుడు చెప్తుంది పడిపోయినా అని
ఉమ్ హు హు సరిపోయిందా
మళ్ళీ వాళ్ళందరు టెస్ట్లు చేస్తే మాత్రులు మించినది హు హు అవ్వా ఏన్ని మాత్రలు మింగేసింది చూసావా
ఇంకా జ్వరం వచ్చిండదు ఏం లేదు ఆమె ఊరికే ఫీల్ అయిపోతుంది అయ్యో జ్వరం వస్తుందేమో అయ్యో మోషన్స్ అయితాయేమో అని అన్ని టాబ్లెట్లు వేకో ఊరూరికే టాబ్లెట్లు వేసుకొని వేసుకొ వేసుకొని ఆమెకి డయాబెటీసే వచ్చేసింది లాస్ట్ కి ఇప్పుడు
ఆ
అట్లా ఊరూరికే వేసుకొని
ఉమ్ ఈమెకి షుగర్ అప్పుడు ఇంకా ఉండింది లేదు అనుకుంటా ఏమో తెలీదు అలా చేసేసింది అంత మాత్రలు ఇంక బతికినదే ఇచ్చ అనుకో అ అప్పుడే చూసుకున్నాం కాబట్టి
కైనా మీవ్ ఎక్కువ స్ట్రాంగ్ లేరడి ఆమె తిన్నట్టు తింటే మనము అన్ ఇయర్స్ బతుకుతాం మనం ఇట్లా తింటే ఎప్పుడు బతుకుతామో లేదో
చికెన్ తినదు ఓన్లీ ఇది మటన్ లేకపోతే ఫిష్ చికెన్ ఎప్పుడో అంటే ఎప్పుడు రేరుకే రేరు ఆమె మొహం చూడాలి చికెన్ చేసినప్పుడు కాదు ఆమె మొహం చూడాలి చికెన్ చేసి నవ్వుడు హా హా హా ఎప్పుడు మటనే దొరకదు అక్కడ ఒక్కొక్కసారి ఖాళీ అయిపో ఉంటంది ఇంకెక్కడ కోయలితే ఎందుకు అని చికెన్ తెస్తారు మా ఇంట్లో ఆ అమ్మే
మటన్ ఇష్టమైన వాళ్ళకి మటన్ ఇష్టం అన వాళ్ళకి చికెన్ ఇష్టం అవ్వదంట
చూడలేక మళ్ళీ తెచ్చుకొని రావాలి ఇంకా మా ఇంట్ల
సరి
ఇంటింటే తింటుంది కావాలన్నా ఎంత ఓరక్షన్ చేస్తుంది తెలుసా ఎంత బాగున తినదా ఆ మటన్ ఎంత చండాలంగా ఉన్నా అమ్మ తింటుంది ఫిష్ కూడా తింటుంది ఫిష్ ఫేవరెట్ తనకి ఇప్పుడుకి ఆమె కళ్ళు ఎంత బక్ కనిపిస్తుయి తెలుసి ఆమెకి ఆమెకి కళ్ళు చూడాలి నువ్వు డైరెక్ట్గా కాదు ఆమె కళ్ళు ఇప్పుడుకి చూస్తే నువ్వు
ఆ
అంటే ఫస్ట్ వైట్ లేయర్ తర్వాత కొంచెం బ్లూష్ లేయర్ తర్వాత బ్లాక్ లేయర్ ఉండేది
ఓహో అంత దీప్కా చూసినావా నువ్వు
అంటే వాళ్ళకి కనిపి చేసుకుంది కదా ఏజ్ ఎక్కువ అయితే
ఉహు ఏమో నాకు తెలియదు ఉ
ఇప్పుడు అదేమిది రాడిష్ ఆ ఆ ఇంకా ఏమో తింటుందమ్మా ఆ ఇది వెల్లుల్లి
ఆ
ఉహ్ బీట్రూట్ తినదు ఆమెకు నచ్చదు
ఆ
తర్వాత అదేదో లీఫ్ లీఫ్ వస్తుంది షుగర్ ది
అవును అవును
అది ఆ మార్నింగ్ మార్నింగ్ లేస్తుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది టూ లీవ్స్ అంతే డైలీ అది తీసుకుంటుంది కడుక్కొని అట్లే తినేస్తుంది తర్వాత వాకింగ్ చేయలే ఇప్పుడు కొంచెం పీకుని వెళ్తుందిళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక అది ఎంత చేదుగా ఫస్ట్ అయితే అది ఎవరు చెట్టు చెప్పారు మాకు అప్పటికి తెలీదు చెట్టు తెలిసిన తర్వాత అమ్మ డైలీ దానికి పూజ కూడా చేసేంది అమ్మ మేము మా మమ్మీ చెప్పిన తర్వాత మానేసిన కి దేవుడది కాదు ఆ షుగర్ది ఉప్పుసుకొని తిను అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ చేదుగా ఉంటే తినలేరని ఉప్పు వేసుకునీ కానీ ఇప్పుడు అట్లే తినేస్తుంది మా అమ్మమ్మకి ఏమను కొంచెం చెట్టులో బాగా కనిపిస్తే పూజలు చేస దేవుడది దేవుడది తెలియదది ఆ అది మా మమ్మీ వెళ్ళి వెళ్ళి అది బ్రహ్మ కమలా తెలుసు కదా దానికి ఎట్లా వాటర్ పోస్తారని దాంట్లో ఆ పెట్టేసింది అది మొక్కర అని ఇప్పు చేసింది చేసింది దానికి బండర్లుంతా పెడత తారు హర్షనకుం దానికి పెట్టేసది అని
ఉయ్
ఇంకా నన్న తిడుతూ ఉమ్ బై